హలో
హలో
బా
ఆ చ్ తిన్న బాగున్నారా
హు నందక్క ఆమ్ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
హూ మ్ హబ్
అత్తమ్మ మామయ్య అందరు బాగున్నారా పిల్లలు గినా
బాన్నార అందరూ
ఆ బాగున్నం
అయిందా టిఫిన్
ఆ
ఇల్లి నాటిల్లు
హలో
మీక్ ఎల్లిండా
ఆ ఆ వెళ్ళిండు
అ డ్యూటికెళ్ళిండా
ఆ
తిన్నవా అన్నం
తిన్నాం
హు సరే
పప్పుచారు మీరు తిన్నారా హలో
ఇంగ తిన్నాం
ఏం కర్రీ
బిగిచ్చినారు
హు హ్మ్ ఎటు వోయిన్ రామకృష్ణ బాయికాడకి పోయిండా
ఆ బాయికాడికే పోయిండు
ఏం చెత్తాళ్ళు అత్తమ్మ వాళ్ళు
మా కలు మీరేం చెత్తారు
ఏముంది ఏం లేదు ఇంటి దగ్గర
అ
అత్తా మ్మ్
చెప్పాలింకా
ఎప్పుడోస్తారు మరి హాలిడేస్ కి లాఫెమ్ ఏం చెత్తంది
ఆడుకుంటాన్ది
హ్మ్ హు
మనిషోస్తే ఏంటి
ఆ పోతాన్
ఆ మీ ఆయన్ని పిలవ్గానే
ఆ
మ్ మలయాళి
హలో ఇన వినిపిస్తలేదే
నేన్నోస్తన్నాయా ఎబీస్లి నంటానా
ఆ కొంచం ఇప్పుడిప్పుడే హలో
ఆ
హలో చిన్న
ల్ సన్నకి కళ్తాల మీ ఆంటి వాళ్ళర్కు
ఆ వెళ్ళాలి వెళ్తాం మీరు ఎప్పుడు వాతన్నారు మరి ఆ
వెళ్తే గాదు వొళ్తా ఆయాన
ఇగ రేపు పండుగ అనంగా పోతాం మామయ్య ఇట్లా ఎటు పోతాల్లు గొర్రెలతోను పోతాళ్ళ
మంచిగున్నాయా గోళ్ళు ఆ ఏవేంబెటిలు మరి
ఆ
చేన్గాడి ఇంకేం బట్టి ఇల్లు మొక్కజోన్ ఒక్కటేనా
సరేం పెట్టాల ఇద
ఆహా బోరు మంచిగా వస్తాంద నీళ్లు
అ
బోర్ ఆయా సరి సారి పోట్లు అంటారు
ఆహా ఇంకా మీ ఆడబిడ్డ వాళ్ళు ఏం చెస్త ఉండ్రు, వచ్చేలా ఈ మధ్యలో ఎప్పుడన్నా ఆహా మాటలు వస్తాను అప్పుడు ఫీకి
నాస్తానే తాతయ్య అమ్మమ్మ అత్త మామ అన్నంటా అ ను మంచించి
ఆహ ఇంటి పక్క వాళ్ళంటికి ఇట్లా పోతాడా బయటికి ఆడుకోవడానికి
అ ఇ ఉండదకు
ఉ పిల్లు కూడా ఒక్కసారి ఉంటలేడు ఇంట్లో ఇక స్కూల్కి పోయి రావంగానే ఫ్రెష్ అప్ చేయించి ఏమైనా స్నాక్స్ ఇచ్చి ఇక తినబెడితే ఇక బయటికి పోయి ఒకటే ఆడ ఆడుడు ఆటూరుకుడు ఈటూరుకుడు ఇక తీసుకురాలేక చేస్తొతా నాకు
ఎండాకాలం ఇంకా ఇబ్బంది ఆ పిల్లలతోటి
ఉమ్ ఇంకా హాఫ్ డే స్కూలు స్టార్ట్ అవుతాయి అంటారు ఇంకా పొద్దున్నొ ఇక పొద్దు నుంచి మళ్ళీ సాయంత్రం దాకా ఎట్లన ఏమియ్యండి అలా చెప్పంక
ఇంత మంచిగా ఉంటుంద వానికి
ఆ కొంచెం బెటరే మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళినప్ప నుంచి ఇప్పుడు బాగానే ఉనాడు ఆ
ఇపుడు పోవలనా హాస్పిటల్ కి
ఆ మళ్ళీ వన్ మంత్కీ రమ్మన్నారు పోవాలి ఇంకొక పండుగ అయిపోయిన తర్వాత ఒక రోజు చూసిపోవాలి వంశి ఏం ఎస్తాడు ఏమన్నా చూసుకున్నాడా ఖాళీగా ఉన్నాడా
ఖాళీగా ఉంటాండు
ఉమ్
కంది పడ్డది బాగా ఏం జేయాలె
ఉహు
ఉహుమ్ టెను ఇగా మామయ్య వాళ్ళు ఏమన్నా చేయాల ఏమన్నా చేయాల అంటారు ఆయనకి ఏమైతలేదు
ఉమ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఖాళీ అనే ఉన్నాడా
ఫీవర్ తగ్గిద పాపాకి
ఆ మొన్న కొంచం అ ఏమూటదండి తల్లి అమ్మోదని ఇట్లా తల్ లెక్క అయింది అన్నట్టు దానివల్ల కొంచెం ఫీవర్ వస్తా తగ్గింది తల్లి తగ్గింది అని దా దానివల్లనే కొంచం ఫీవర్ వచ్చింది ఇంకా కొంచం అవి పూర్తిగా తగ్గలేదు ఇక పూర్తిగా తగ్గినాక హాస్పిటల్ తీసుకెళ్ళాలని అనుకుంటానామ్
ఉమ్
హలో
మదాందా
హలో
మంటంద అంటునా
స్కూల్ కా స్కూల్ కు పోలేదు ఇక ఈ తల్లి అయిన రోజుకు ఇంటి దగ్గరనే ఉండాలి కదా ఇంట్ల నుంచి బయటికి పోవద్దు కదా అందుకె ఇంట్లోనే ఉన్నది ఇగ మళ్ళీ ఇగ మండే నుండి పంపిస్తాం కొంచం తగ్గితే కొంచం అవి బాగా ఇట్లా ఫేస్ పైన ఇట్లా మచ్చలు లెక్క అయినాయి కదా అది కొంచం తగ్గినాక పంపిద్దామ అని
ఉహుమ్
ఇంటి దగ్గరనే ఉంచిన ఇవాళ ఏం టిఫిన్ చేసిర్రు మరి పొద్దున హలో హలో
చేసినవే
ఆహా తింటదా మంచిగా లాఫీ ఉమ్ అన్నం తింటదా మరి ఏ కూరతోనైనా
అ కొంచెం అట్లాట్లేగాని పన్ ఫ్రూట్స్, టీఫీన్స్ మంచిగా తింటది
ఉమ్
అన్నం తింటే అయిపో
ఆ
ఇంగారు అన్నం పెట్టాలే అన్నమే తింటలే ఆసలే
కొంచం అవి కూడా వెట్టా అట్లానే కొంచం మా అన్నం గుడా తింటే మంచిదే గాదా అలవాటు జెయ్ అన్నం కూడా
మ్
రాగి జావా ఇట్లా తగుతదా ఎన్ని రోజులు ఒకసారి పెడుతవ్
దే
హలో
మ్
ఎన్ని రోజులకు ఒకసారి ఒకసారి రాయజావా
బోద్దు మార్నింగ్ పెట్టేదని కాగానీ ఇప్పుడు విడదలే టూ త్రీ డేస్ తర్లే టిఫిన్ ఏమి లేని రోజు రాగి జావా అ
అ ఉ పాలుతాగుతదా మంచిగా
ఉ
హలో
నవుతది
ఆ
దిదిే తింటలేదు ఇం అలవాటు చేయాలంటే వస్తారు అలవాటు అవుతులేదిది
అ ఎగ్గు కూడా మంచిదే కదా
ఏను ఉ టైపో
అలవాటు జైలి సరే ఇంకా మరి హలో
హలో
సరే మరి తర్వాత కాల్ చేస్తా నేను
నా స
ఉంటానా
ఆ
బాయ్